ఆ
బాంది
హలో
హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తాంది నీకు
ఆ వినిపిస్తాంది బాగున్నావా ఏం చేస్తున్నావ్
ఏం లేదు బాగున్నా నువ్వు బాన్నావా
ఆ బాగున్న బాగున్నా ఏం చేస్తున్నావ్ ఆ తిన్నా తిన్నా
మ్మ్ ఏం చేయట్లే కాలీగానే ఉన్నా
మ్మ్ ఏంతిన్నావ్
ఉమ్మ్ ఈరోజా ఇంకా నేను టమటా రైస్ చే ఇంకా ఒక ఎగ్ బాయిల్ చేసుకొని తింట హా
ఆ ఏమో ఈ మధ్య వంటలని నేర్చుకుంటున్నావబ్బా మంచిది
ఉమ్మ్ చెయ్యాల కదా తప్పదు నేర్చుకోవాలా
ఉమ్మ్
ఎప్పుడు కలుద్దాం
ఉమ్మ్ వస్తే రేపోస్తా నేను పక్కా ఇంకొక వీక్ ఆఫ్ చూసుకొని అదే ఒక వీక్ ఆఫ్ చూసుకొని వస్తా ఉమ్మ్ నేను బొరుగులు చేసిన బొరుగులు కా వత్తి బొరుగులు
మసాలా బొరుగుల
ఆ మసాలా బొరుగులే
మీ మమ్మీ వాళ్ళంతా బాగున్నారా
ఉమ్మ్ అందరు బాగున్నారు మీరు బాగున్నారా
ఉమ్మ్
మే మీ యేక్క ఎలా ఉంది
బా
ఉమ్మ్ అదే మార్నింగ్ ఫ్రెండ్ ఫోన్ చేసినది
ఉమ్మ్
ఇన్స్టిట్యూట్ పోయినదంట కొంచెం కష్టంగా ఉంది అ
ఎవరు ఏ ఇన్స్టిట్యూట్
ఎమ్మిటేడ్ తీసుకుంది కదా ఆ ఆ
స్టార్టింగ్ లోనే కష్టం ఉందంటనా
ఇం అంటే అంత కష్టపడాలా ఇంకా ఖచ్చితంగా
ఇంకా అంతే ఏదైనా కష్టమే ఇప్పుడు నాకూడా కష్టం అనిపిస్తంది ఇప్పుడు
ఆ
నేనే అనుకుంటాన్నా యంబరేడ్‌కి ఏమన్నా మారదామా దీంట్లో ఏమి రావట్లేదా
ఆ
అది ఏమ కొంచెం ఈజీగా ఉంటాయేమో దానికి మారదామేమో అనుకుంటున్నా
ఆ ఇంట్లో అంతే ఇంకా నిన్ను డబ్బులు కట్టి మళ్ళీ వేస్ట్ కాదా అది మ్మ్
వాళ్లే కరెక్ట్ చేస్తారో చేయ
కష్టపడు కష్టపడేంత వరకు మళ్ళీ నెక్స్ట్ ఉందంటలే నెక్స్ట్ మంత్ ఎ ప్పుడు ఉందంట మన మన క్లాస్లో ఎవరో జాయిన్ అవుతున్నారంట గర్ల్సో తెలీదు బాయ్సో తెలీ దు ఒక గ్రూపు అదైనా కష్టమే అంట ఒకసారి ఫోన్ జేసి మాట్లాడు అంత త్వరగా డెసిషన్ తీసుకోవద్దు నువ్
మీ వాయిస్
అంత తొరగా డిసిషన్ తీసుకోవద్దూ